ఎత్తిన హలో హలో ఏం చేస్తున్నారండి.
ఆ ఏం చేయట్లేదు. మీరేం చేస్తున్నారు?
ఏం లేదండి.
ఆ మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం తిన్నారు
ఏం మాకు ఈరోజు కేసరి బట్ పెట్టిన్నారు వె్ పెట్టినారు రైస్ పెట్టినారు ఉ మీరేం తిన్నారు
మాకేం బాగోదండి ఫుడ్ అస్ మాక్ మాస్ ఏం బాగు బాగోదండి
ఉమ్
మన సైడ్ ఉన్నట్లు ఉండదండి ఫుడ్ అ
నాకు కూడా ఏం బాగోదు ఫుడ్దు ఏం లేదు స్ ఉగాది స్పెషల్ ఏం చేశారు
ఏం
హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో ఆ చెప్పండి
చెప్పండి విశేషాలు మేము ఆ జరుగుతున్నాయండి ఈరోజు కాలేజీ లేదు మాకు ఉందా నిం ఎలా స అవునండి
ఉమ్
ఉమ్ ఏం పెట్టారంండి మీకు స్పెషల్ ఈరోజు హాస్టల్లో ఏం పెట్టారండి మీకు ఉహూ మాకు కూడా స్వీట్ పెట్టారండి
ఏం పెట్టారు
మాకా ఈరోజు కేసరి అండి బెటర్ ఎ
ఉ
మనం జేస్
అవును మీకచ్చా వంటలు
మాక్ రావండి వంటలు జేసేకి రైస్ ఒక్కటి బెట్ పెట్టడం వచ్చు మ్యాగీ జేయడం వచ్చు హ్మ ఇంకేమండి
మీరే చెప్ల ఏమన్నా ట్రిప్స్ ఏం ప్లాన్ చేయట్లేదా
వెళ్ళాలండి వెళ్ ళ్లాలనుకుంటున్నాం కొన్ని కొన్ని ట్రిప్స్ అనుకున్నాము కున్నామంతే అద్ దే ఎల్ అది అవ్వదు అది అవ్వని పని మాకు నార్మల్గైతే మేము ఎన్నో మేము ఎన్నో ట్రిప్స్ ఏసినాం ఎన్నో ట్రి క్యాన్సల్ అయిపో అయ్యింది ఇగ ట్రిప్స్ వెయ్యడం క్యాన్సిల్ అయిపోవడం అవి
ఎందుకు అట్లా క్యాన్సల్ అవుతున్నాయి
అదంతే అ డీ
ఎందుకు క్యాన్సల్ అవ్వడం
మా వాళ్ళందరు ఒప్పుకోరండి మా ఫ్రెండ్స్ ఉన్నారు కదండి ఒక్కొక్కరు ఒప్పుకోవాలిదా అందరుూ వాళ్ళందరూ ఒప్ కుంటేనే కదా ట్రిప్కి వెళ్ళేది మ్మ్
నార్మల్గా ఎక్కడికిం పో వెళ్ళాలేద ఇంతకు ముందు
బీచెస్కి టెంపుల్స్కి
మ్మ్ బా ఎంజాయ్ చేసిచత్తున్నారు అయితే
మ్మ్ మీరు ఎంజాయ్
మేము ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేసాం అండి మీ చలం శ్రీకాళహస్తి తిరుమల
మ్మ్ ఇంకేమండి
మీరండి
మ్మ్ ఆ బానే ఉంటాయండి బీచెస్ కనుకు
ట బాగా ఆడుకోవచ్చు బా ఫుల్ ఎంజాయ్ టెంపుల్స్ కంటే బీచే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు
చికెన్ రైస్ చే కపుల్స్ వచ్చినారంటే మనం సైడ్కి వెళ్ి పోవాలి వస్తుంది ఇంకా ఉమ్ కపుల్ ఎ ఎంతైన ఫ్రెండ్స్ ఉంటేనే బాగా ఎంజాయ్ చేసేది బీచెస్ గాని టెంపుల్స్ కి గాని
ఏం మీకింగ్ క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నట్ఉన్నయ్ అనుకుంటా
మాకు ఎగ్జామ్స్ ఇంకా టైం ఉందండి చాలా టైం ఉంది జలై జూన్ అ అట్లు ఉన్నాయి ఎగ్జామ్స్
అవును ఇంటర్నషిప్ ఏమనుకోలేదా మీరు
ఇంటర్నషిప్ప్ కి అనుకుంటున్నాం గానీ ఇక్కడ గ్యప్ దొరికితే వెళ్ళాలి ఇలాంటి గ్యాపే దొరకట్లేదు అసలు మాకు క్లాసెస్ జరుగుతున్నాయి ఒక మ్యాథ్స్ క్లాస్ తన ఆ మ్యాథ్ క్లాస్ అంటేనే తలనొప్పి వచ్చేస్తుంది మాకి
ఉ మ్ ఏమి
ఎప్పుడో ఫస్ట్ ఇయర్ లో అయిపోయిందిలే అనుకున్నాం మళ్ళీ ఇప్పుడు వచ్చి
మీరే కదా క్యాల్కులేషన్ వేసి సక్సెస్ ఇవ్వాలి అలాంటిది రాకపోతే ఎట్ట మాక్స్
నేర్చుకుంటాము ఇంకా చిన్న చిన్న చిన్నగా నేర్చుకోవాలి తప్పదు ఇంకేమండి
ఏం లేదండి
మీ పేరెంట్స్ బావున్నారా
బావున్నారు మీ పేరెంట్స్
బావున్నారు అండి ఇంకేమండి
ఇంకా
ఏదో వర్క్ చేస్తున్నట్లున్నారు సౌండ్ వస్తాంటే అవునా ఎక్కడున్నారండి పైన ఉన్నారా కింద ఉన్నారా అవును
స్టడీస్ ఎట్ల జరుగుతున్నాయి
బాగానే జరుగుతున్నాయండి స్టడీస్ అంటే ఇంకా మామూలే మనమే చదువుకోవాలి కాబట్టి వాళ్ళు ఏం చెప్పరు మనకి మాకేం క్లాసెస్ చెప్పరండి జరుగుతే రోజుకు ఒక క్లాస్ రెండు
మరి మీరు ఎలా ప్రిపేర్ అవుతు తరు
ఓ నోట్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని నోట్స్ తీసుకొని రాసుకోవాలండి
అంటే నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారు టెక్స్ట్ బుక్ అక్ష
ఆన్లైన్లో నోట్ నోట్ నోట్స్లు దొరుకుతాయండి అంటే ఇంపర్ఫెక్ట్ కేర్ వెల్స్ట్లా అది కొని రాసుకొని ఇంకా అవే చదువుకోవాలండి
ఆ ప్రిపేర్ అవుతారా మీరే ఓన్గానే.
ఆ ప్రిపేర్ అయితానండి. ప్రిపెన్ అయినా కూడా సప్లీలు పడుతున్నాయండి. నాకు ఎంత ప్రిపేర్ అయి ఎంత చదివినా కూడా
అదేంటండి ప్రిపేర్ అవుతున్నార అంటున్నారు కదా.
ఎంత చదివినా సప్లిలు పడుతూనే ఉన్నాయండి ఏం చేసాము ఇంకా అందుకే చదువు మీద ఇంట్రెస్టే పోతుంది.
ఏం కాదులేండి ఎప్పుడు ఒక రోజు అయిపోతుంది. దిగానే విన.
ఈ స్టడీస్ అయిపోయే దానికి వస్తుంది క్ అవి ఎప్పుడు క్లియర్ అవుతాయో ఏమో.
హ ఏ కాలరి పోర్. యర్ లో అన్ని క్లియర్ చేస్తారంట కానీ అందరవి
ఆ ఏమో అండి ఏం చేస్తారు ఏమో మా సీనియర్స్ ఇంగ వచ్చి రాసుకుంటూనే ఉన్నారు. సప్లీలు. హ్మ్మ్.
అయిన వాళ్ళ క్లాసెస్ చెప్పాలి కదా మీరు. అడగాలి కదా క్లాసెస్ చెప్పనప్పుడు వాళ్ళు.
మేము అడిగితే వాళ్ళు వస్తారు లేకపోతే లేదు వాళ్ళ అసలు ఏం పట్టించుకోరు. మీరే పోయ్యేది మేమున్న. పోతామా మీరు వచ్చి క్లాసులు చెప్పిచ్చుకోవాలి మేము ఎట్లా చెప్తామ అంటున్నారండి. ఏమో అండి మేమేం అడగము వాళ్ళు అడిగితేనే మేము అడిగేది.
ఏం లేదండి.
చెప్పాలి ఇంకేంటి విశేషాలు.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
మ్.
స్ట్రెంగ్త్ బాగుందా మీకు అంటే క్లాస్ స్ట్రెంగ్త్ అందరు వస్తారా అంటే వాళ్ళు క్లాసెస్ రమ్మని ఎవరు రాని వాళ్ళు. క్లాన్సెస్ ఎలా చెప్తారు.
అంటే గర్ల్స్ గర్ల్స్ టెన్ మెంబర్స్. ఉంటారు కదండి వాళ్ళకైనా జొప్పాలి గదా వచ్చి క్లాసెస్.
మరి ప్రిపేర్ అవుతున్నన్నార ఎగ్జామ్స్ కి
ఎప్పుడో జులై కద అండి ఇప్పుడు ఇంగ కొంచెం రెస్ట్ మాకు. టూ మంత్స్ తర్వాత ప్రిపేర్ అయితాం మేలో వెళ్తామండి. బయటికి ఇంటర్న్షపిస్తున్నా అంటే కాలేజ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు మమ్ మేము పోవడానికి బయటికి. మేము వెళ్ళాలని ట్వంటీ తౌజండ్ కట్టేసి వెళ్ళాలంటా అండి
ట్వంటీ థౌజండ్ ఎందుకండి.
అంటే ఈ సెమ్ముకి కొన్ని రోజులు ఇక్కడ ఉన్నాం కద అండి దానికి గూడా కట్టేసే పోవాలంటా అండి.
అట్టెట్ట అండి అట్టెట్టా కుదురుతాది ఇది మనీ లే నొళ్ళు కూడా ఉం
అండి పైననాది ఒక జీ పైన నాది ఒక జీన్స్ ఆరే సినన్ కింద ఏమన్న పడిందేమో చూస్తారా
లె
చెప్పండి
హ
ఇంకేమండి
అ
ఉ మీర ఎట్లా జదువుతున్నారు ఏం కతామ్ మీరు ఫ్యూచర్లో ఏం గావాలనుకుంటున్నారు
జస్ట్ అలా హాస్పిటల్ కెళ్ళి వర్క్ చేసుకుంటే చాలు ఏమి ఎక్కువ ఆశల్ లేవు మీరు మీరేమవుతారు ఫ్యూచర్ లో
అంతే అండి ఏదో ఒక వర్క్ జూసుకోవాల్ల సెటిల్ అవ్వాలి తర్వాత పెళ్ళి జేసుకోవాలా వెళ్ళిపోవాలండి
అంతేలేండి
ఊ తెప్పండి ఇం
మరి ఏమన్నా స్కిల్స్ నేర్చుకుంటున్నారా నేర్చు
అంటే ఈ ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఎళ్ళాలండి బయటికి ఎక్కడైనా ఎళ్ళి మెడికల్ కోడింగ్ గానీ
ఇప్పుడే మిడిల్ లోనే నేర్చుకోవచ్చు కదండి
ఏమో అండి ఇంగ అంత ఇప్పుడు ఈ స్టడీస్ సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేసుకొని ఎళ్ ళ్తే సిక్స్ మంత్స్ అన్న ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళేసి చేసుకోవచ్చండి. వలాం ఆ ఇంకేమండి
ఏంలే సరే మంచిగా చదువుకోండి, మంచిగా చదువుకోండి. ఇప్పుడే నేర్చుకోండి స్కిల్స్ ఇప్పుడు నేర్చుకుంటేనే కదా మళ్ళీ యూస్ అయ్యేది.
నేర్చుకోవాలి అంటే మేము బయటికి వెళ్ళాలంటే వీళ్ళు పంపించట్లేదండి ఇప్పుడు క్లాసెస్ వినండి ఫస్ట్ మీరు మళ్ళీ చేసుకుందిరు ఇంటర్న్షిప్లు అవి ఇవి అని, అంటున్నరండి స అంటే సర్టిఫికెట్స్ అయినా కొనుక్కోవచ్చు అంటున్నారండి.
సర్టిఫికెట్స్ కాదుఅంటున్నారా మరి అట్లాంటప్పుడు క్లాసులన చెప్పాలి కదా వాళ్ళు,
ఏమో ఏం చెప్పట్లేదండి ఏం చెప్తున్నారో, అంటే టెన్ మినిట్స్ అయింది.